ము చెప్ చెల్లే ఏంచేత్నవ్
ఏముందాక్కడ టిఫన్ ఎద్దామని
ఎమ్ టిఫిన్ను
ఎట్లనంటే చపాతి పిండి పల్సగా కలిపేసి దోశలాగా
హ్మ్ చపాతి పిండి దోసలాగే ఎస్తావ ఇప్పుడు
హ్మ్
అదేదో చప్పతినె చేస్కోవచ్చుగా టైం ఎక్కువ పట్టద్దా
చేయమండి దాన్ని
హ్మ్ కొట్టాలి
ఆ అత్తు మళ్ళీక్ కర్రీ చేయాలె అంత ఎందుకని మరి చట్నీ చేత్తే అయిపోద్ధినికి పచ్చడి ఏయోటుంటాదగన్
మీరు మాక్సిమం నైట్ చట్నీలే తింటారా చి చి ఇ టిఫిన్స్ఏ
అవున్నే పాడైదిగాలే
ఆఫ్టర్నూన్ ఒకటే లంచ్ చెత్తరు
ఆ
ఉహు
ఇంకా మీ అమ్మమ్మల ఇంటి దగ్గరే ఉన్నారా
ఆహా లేదక్క అసలు కదు
ఉహు
ఉ మీరందర్
టిఫిన్ అంట్లన్నీ తొమేసావా పనంతయిపోయిందా
ఏన్ని రోజు భోజనాల్ తిన్నాం ఇంకా ఏం లేవు ఫోన్లో గట్ అంతే అంట్లు ఒకటే
నేను తోమలేదు రాత్రి పదింటికి తోముదామని
ఉ వంటంత అయిపేకా
ఆ ఇప్పుడు తోందాం అంటే దోమలు కుట్టెత్తయి
ఊ
సరే ఎందుకులే నైట్ పదింటికి అయితే ఆ దోమలు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాయి జనాలు ఎవరు ఉండరు కదా బయట
ఉహుహు ఉ
అందుకనే ఆ టైంకి తొందామని తోమట్లు అన్నమాట కూర్చున్న వాటర్ పట్టేసి
ఉ అంటే ఎల్లిపోయిరక్క
ఉ ఎల్లిపోయారు ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళారు అక్కడి నుంచి ఫుడ్ ఐటెమ్స్ తెచ్చారు
ఉ ఇదే వంట్లేదేమో ఇంకా
వంటేమి లేదు సాంబారును కొంచెం తెచ్చారంట బిర్యానీ అదేమో నాకు ఒక్కదానికే సరిపోయింది నేను మధ్యానమే తినేసాను
ఉహు హూ హు ఉ
ఈ సాంబార్ ఒకటుంది సాంబారీ ఇంకేంటి బూర్లు అప్పుడాలు అప్పుడాళ్ళు గుర్తొచ్చినాయి అప్పుడాలు ఇత్తను ఉండు
ఉహు
మామమ్మ కు అన్నం పెట్టాను అప్పడాలే మచి నిన్న అప్పడాలు ఇప్పుడు గుర్తొచ్చిన్నయి
ఆహా
అరటి పళ్ళు తెచ్చింది మైసూర్ పాకు
ఉ స్వీట్లు కూడా
ఊ
ఉ
అమ్మ తెచ్చింది మా అన్నయ్య ఒచ్చాడు
ఉ
ఇంకా బాగున్నాయి కానీది
ఉ మాకి ఇక్కడ ఈరోజు భోజనాలు ఒక ఎం చెయన్ పేరు మట్ నూట ఐదు సంవత్సరాలు బ్రతికారు ఆయన
అబ్బో
ఉమ్ బాపెట్టారు ఉమ్
అని రిలేటివ్స్ అవుతారా రిలేటివ్స్ అవుతారా
ఆ పెద్దమ్మా వాళ్ల ఇంటి పేరటోళ్లు
మీ అక్కేం చేత్తుంది
లేదాక్క అక్కడ ఉంది మేడి దగ్గర
మ్మ్ఉహ్మ్ చాలా బిజీ బిజీ బిజీ అయిపోయాను అనమాట ఇంక నుంచి ఫ్రీ అయిపోయిన ఈరోజు నుంచి ఫుల్ రెస్ట్ తీసుకున్నా అయిపోయినా ఇంకా నాకు ఇవ్వలా కూడా నేను తెచ్చుకోలే కదా
మళ్లీ అడిగితే ఇస్తారక్క
లేనట్టున్నాయి
ఉమ్మ్ అంటే కాలేజ్‌లో చదివిన వాళ్ళకి ఇ స్తారా లేకపోతే బయట వాళ్ళకి కూడా ఇస్తారా
అందరూ చదివిన వాళ్ళకే ఇస్తారు
ఓహో
అది కూడా లోకల్ అయితేనే ఇస్తారు
ఓ అందినే నాడు నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని అంటే అక్కంది లోకల్ అక్కడోళ్ళకే ఇస్తారేమో దాంట్లో చదివిన వొళ్ళకే అంది
ఉమ్మ్ అవును అంటే కొంచెం రిస్క్ కదా
ఆ
అందుకనే అందుకని మంట అంతే కొంచెం ఫోన్ చేశా మొన్న అక్క బుక్స్ అయిపోయినాయి రమ్మంటావా ఇచ్చేసి ఎళ్ళమంటావా అని
ఆహ్
లేదు అన్నట్టు చెప్పింది కొంచెం ఘరానాగా చెప్పింది సమాధానం నాకేదన్న అలా మాట్లాడితే చిరాకు వచ్చేద్ది అన్నమాట
ఆ
నీ పెద్ద అదేళ్ళే మనవేన్ మనమే ఎళ్ళి ఓ పడిపడి సచ్చిపోయి రాసేత్తున్నాము అందు కే ఇళ్ళు ఇలా ఎక్ చేత్తున్నారని కోపం వచ్చేసింది ఇగో హట్ అయింది కొంచెం
మీరు పేమెంట్ ఇచ్చేసారా అక్క
ఉమ్మ్ ఎప్పుడుయి అప్పుడే ఇచ్చేస్తారు ఇంగ కొన్నిసార్లు సారు ఉండక్పోతే మాక్సిమం ఉంటారు లేపోతే ఇవ్వరు
ఉమ్
ఎందుకంటే మళ్ళీ ఆళ్ళకు కౌంట్ తప్పు వచ్చేత్తది కదా
ఆ
ఎందుకని చెప్పి ఎప్పుడియి అప్పుడు క్లియర్ చేసేసుకుంటారు
కానీ కష్టం కదక్కా సెవెంటీ పేజీస్ రాయ అదే ఉమ్ చంట రూపీసే అన్ని బిజెస్ రాయలు ఉంటాయి
అవునా
ఇంకా బా ఆ పని మీద ఉంటే ఇంకా స్పీడ్గా రాసేయచ్చు
ఉం అవును ఆ అయితే ఎలాలి ఇగ అందరు అలా ఒప్పుడు మనకి ఉం గ్రూప్స్ బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా
ఓ
ఓక
ఓసి
ఇంతే ఉ ఇసుకిచ్చ రాందిగా నేనా
మంచిగా ఉన్నావరా చెప్తాను ఓ పక్కన సైగల్ చేస్తున్నను విన్న కానీ మాట్లాడించ అయినా కాని మాట్లాడిచాలి ఉం
ఆ ఎంతల్ గ ఇకంతే
ఉం ఆ ఏందనా మాట ఆ అయితే నేను ముందు ఇచ్చేసేను బుక్స్ ఆ పెట్టేసి వెళ్ళి పోమంది ఇచ్చేసి వచ్చాను ఉన్నాయి లేవ అని అడగలేదు ఇంక వచ్చేసాను
ఉం మరి అక్క తీసుకుందా ఇంకొక అక్క
ఆ మొన్న వెళ్ళినప్పుడు సారు ఉన్నాయి కదా మిగిలినవి అవి ఇచ్చే అన్నారట వడా నడేషె అందుకని దాని ఉన్నాయి బుక్స్ నాకు లేవు ఫోన్ చేసి అడుగు ఉన్నాయి అక్కడ బుక్స్ ఇస్తది అంది ఇంకా నాకు ఇంకా అడగబద్దావులా
అందుకే అక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ కూడా చూడట్లేదా చాలాసార్లు చేసాను
చాలా చిరాక్ వచ్చేసాను కోపమంచి చెస్త అన్న ఏం చేసేస్త నా మాట్లా ఉన్న ఉందిగా కొంచం ఇగో హట్ అయింది సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తింది
ఓ
అన్ని ఒక సారే
ఎన్ని సెటక్ పోయవక్క
ఆ గ్రూప్స్ని బట్టి ఒక్కసారి సేట్కొచ్చి మూడుంటాయి మూడు బుక్లు ఉంటాయి ఒక్కోసారి నాలుగుంటాయి ఒక్కోసారి ఐదు ఉంటాయి ఒక్కోసారి ఏడు
మాలుగాలు సప్ప అలా వచ్చక్కార
ఉం అలా ఉంటారంట కానీ సారిలు చాలా ఎక్కువ ఉన్నాయిర ఇప్పుడు వన్ మంత్ కి అయిపోయి ఇప్పుడు టూ మంత్స్ ఆ టూ మంత్స్ ఉన్నాయి
ఉం అదే నను ప్రశ్న అక్కని అడుగుదామా అనుకున్నాము మళ్ళీ ఏమంటధో అక్క అని అడగలేదు
ఉం దేనికి ఈ బుక్స్ గురించ దానికి ఇవ్వరూ దానికె ఇవ్వరూ
ది
దారు పోనే అందవాడు ఆ దాని ఫోనే లిఫ్ట్ చేయదు
ఉహు
ఊ అనుమాట
నేను ఇంకా అయిపోతాయి అందక్క
ఉ అయినా మీది ఇక్కడ కాదుగా
ఏంటక్క
అయినా మీది ఇక్కడ కాదుగా
అక్కడే కదా తినువంటరు కదా ఎప్పుడో వస్తా ఉంటాం కదా
పెనుగొండ రా
ఉ
ఉహు
లోకలొల్కి ఇస్తారా
ఉ అవును
ఒత్తుల్ దాటాకా
అయినా ఇప్పుడు బయట కూడా తీసుకోనీ మొత్తం ఇంటరోళ్ళని కూడా లాగేత్తున్నారు
ఉహు
ఎప్పుడును అంతేగా ఫైనల్ ఇయరోళ్ళకి ఇచ్చేవాళ్ళు
ఊ
కానీ ఈసారి ఫస్ట్ సెమ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చేతున్నారు ఉ వాళ్ళకి బుక్స్ మొన్న వచ్చినోళ్ళు అందరు వాళ్ళే వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు మాకంటే ఎక్కువ వాళ్ళే రాసేసుకుంటున్నారు
ఉహు హు
ఉహు ఆ ఒక్కొక్కలకి ఆగితే ఏం సెమ్ ఒక్కోటి అప్పుడు తెలుతది
ఏంటక్క
చదువుకునే వాళ్ళకి ఎందుకు ఇచ్చుకోవడం వాళ్లు
ఉ అవును
అప్పుడు కాలేజ్ పర్సంటేజ్ తగ్గుద్ది కదా సబ్జెక్ట్ చాలతే
అవునవును ఉ చదువు పిల్లలకి కాకుండా బా రాసే వాల్కి ఇయ్యాలి అలా కొంచెం స్టడీ అయిపోయిన వాళ్ళకి ఇస్తే బాగుంటది
కాళీగా ఉండేవాళ్ళుకిళ్ళు ఇచ్చుకుంటే స్టడీ కంప్లీట్ అయిన వాళ్ళకి
ఉ
బాగుంటది కాని చదువుకునే వాళ్ళకి ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ వత్తాయి మళ్ళీ వాళ్ళకి ఆల్లే చదువుకునే వాళ్ళు ఆడవాలిగ వాళ్ళు ఏమో మనీ చూత్తరు
ఉ
ఏందో చదువుకోవడం పక్కన పెట్టేసి బుక్స్ మీద పడిపోతున్నారు అనమాట
ఓ
వాడు ఎతంటే ఇంకా ఇంకా నేను డిగ్రీల్లో జాయిన్ అవ్వలేదక్క నాకు ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిందిక్క కంటునమొన్న ఒక ఒమ్మాయి ఒచ్చింది బుక్ చేయ్డానికి ఉ ఇంకా నాకు చౌంలేదు అబ్బా ఇంకా ఇల్లే అనుకున్నాను ఇల్లక్కుడా ఇచ్చేత్నాట ఇళ్లు ఇప్పుడే అలవాటు చేస్తారు ఇళ్ళకి కూడా అనుకున్న
ఊ
ఆ ఇంకా ర పిండుగా
ఇంకా ఫ్రీ అయిపోయారు ఇంకా ఎన్ చేస్కోలేదా ఈ వత్కని వాయ్ రా
ఇంకా ఒక టూ డేస్ ఇంకా ఎలా పడుకున్నాం అన్మాట
ఒ చాలా కష్టపడ్డాడు కదా
ఉ అల్సిపోయ అల్కి నైట్ ఔటు తేగ తేసాం కదా పొద్దున్న పట్టుకుంటే సాయింత్రం పొడుకునే అంతవర్కు అటితోనే ఉండాలి చుట్టూరు బుక్స్ ఎట్టుకున్న అట్లల్లో మా అట్లు మజ్యలో బడుకునేదాంన్ని
చీత గెదు కదా రోజూ అదే పని కదా
పొద్దున్ లేగడమే ఇంగ నేన్ బ్రాషూ గూడా జెను బుక్స్ బుక్స్ బుక్స్ ఒక బుక్కు కంప్లీట్ అయ్యాక బ్రష్ చేయ్డానికి లేగుతన్నను
అంటీ తిట్ట్రాకాల
అరూత్తావుంటది మా అమ్మ ఒ పక్క నుంచి ఆ ఇంకా నా అది ఒక టార్గెట్ అన్మాట ఇన్ని బుక్ ఈ బుక్కు కంప్లీట్ అయిపోతే అప్పుడు ఎల్లి నేన్ ప్రశ్ చేస్తుంటాన్నా అలా ఒకసారి చేరవోచ్ కున్నంక్కా ఏంముట్టుకోన
ఊ రూలాక్క లేక్పోతే వైటా వైట్ పేపర్సా
బైటా ఏ ఫోర్ షీట్సు ఆ చెల్లి విన్పడ్తున్నా
ఆ రూలా వైట్ పేపర్సా అంట్ననక్క
వైటు వైటు ఎ ఫోర్స్ షీట్సు
ఉ ఆ ఏదో మొత్తం ఈ పక్కంచి ఆపక్క కేల్పోతే బైటిల్లు
ఉ అల్వాటేపెంది గదా పర్లేదు లే అవీ రూల్ డెన్
తర్ గద
రూల్ డాన్కో మన్రాలు ఎక్కువ లైన్స్ ఉంటే గదా మ్యా